హలో నమస్కారం అండి ఎలా ఉన్నారుారు
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఎం ఉన్నాండి రేపు ఇంకా శ్రీరావు నవమి కదా ఇంక ఇంట్లో పనులు ఇంట్లో పనులు చే చేసుకుంటూ వంటిలుంతా శుభ్రం చేసుకుంటూ రేపటి కోసం సిద్ధపడుతున్నా మీరు
షాపింగ్ అంతా అయిపోయిందా అండి
ఆ కొంచెం అంటే కొంచెం నైట్ కి వెళ్దాంలే అన్నట్టున్నాము
క్లీన్ చేసేసాము రేపు రేపు ఉదయం టెంపుల్ క వెళ్ళాలండి లి పండగ కదా కొంచెం ఇంట్లో ఆ దేవునికి కొంచెం టంకాయ కొట్టి టంకాయకి ఇడికెళ్ళి కొంచెం అలా రాములు వారి కళ్యాణం చేస్తారు కదా అండి ప్రతి టెంపుల్ అటెండ్ అవ్వాలి ఇంకా మెయిన్ ఏంటంటే ఆ శ్రీరామనవమి అంటే మనకి మెయిన్ గుర్తొచ్చేది భద్రాచలం అని టక్కుమని గుర్తొస్తుంది ఆ మనం సీతారాముల వారికి కళ్యాణం కి ఒకవేళ భద్రాచలంకి వెళ్ళకపోతేగిన టీవీలో చూసి ఆనందించవచ్చు మీరు ఎప్పుడైనా వెళ్ళ భద్రాచల కి
ఆహా లేదు వెల లేదు నార్మల్గా ఊర్లో జరిగే పెళ్ళళ్ళ అదే కళ్యాణాలు చూస్తా ఉంటాము
ఆ
అంటే అయోధ్యలో కూడా రాములు వారి కళ్యాణమేనా జరిగేది
ఆ ఓకే అండి ఇంకే ఏంటి కల్యాణానికి ఏమేం చేస్తారు మీ సైడ్ అయితే ప్రసాదాలు గానీ ఇలా ఎక్కువ ఎక్కువ ఏంటి అంటే పానకం అని నమి శ్రీరామనవమి అంటేనే పానకం గుర్తొస్తుంది వీటితో పాటు ఇంకా ఇంకేం చేస్తారు అక్కడ
మా దగ్గర అయితే పానకంతో పాటు వడపప్పు అని చెప్పి పెసరపప్పు నా అంత నానబెడతారు ఈరోజు నైట్ నానా అయితే రేపు మార్నింగ్ కి బాగా నానుతాయి అందులో బెల్లం కొబ్బర కలుపుతారు అన్నమా లాగా అవి దేవుని నైవేద్యాలుగా పెట్టుకుంటారు మామూలుగా ఇంకా ప్రసాదాలు కొంతమంది ఎట్లాగంటే కొంతమంది పాయసం కొ దద్దోజనం బొబ్బట్లు ఇలా వ చేస్తూ
ఒక పానకమే నా పానకంతో పాటు ఇంకేంటి
వడపప్పు
ఆ వడపప్పు పానకము ఇంకా ఇంకేంటి ఒకటి ఏదో బియ్యం బియ్యం పిండి పెసరప కదా అండి బియ్యం పిండి పెసరపప్పు రెండిటితో
అవునా మాద
ఆ దాన్ని చలిమిడియేనా ఏదో అంటారు మీ సైడు
ఆహ మారీడు అట్లా ఎప్పుడు చేస్తారంటే నాగుల చవితి నాగ చౌతి నాగపంచమి నాగుల్ పంచమి ఆ అప్పుడు చేస్తారన్నమాట అలాగా ఉ
ఓకే ఆ పండక్కి అయితే కొంచెం ఆ ఆవు చవితి అంటే పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తారు కదా ఈ ప్రసాదామ్స్ ఉం
ఆ పుట్ట దయ్ వెళ్లి పాలు పోసి
ఆ అవునవునండి బాగా చేస్తారా మీ సైడ్ కొత్త పండగ ఉం
హుహు
అమ్మ
రేపు మీరు వెళ్తున్నారా టెంపుల్ కి
మీరా రేపు వెళ్లాలి ఉహు
ఉ ఓకే అంత ఫ్యామిలీ అంతా కలిసే వెళ్తారా అండి టెంపుల్ కి
ఆ ఫ్యామిలీ అంతా కలిసే ఉంటాం అంటే కళ్యాణం జరిగింది కదా అందరం చూస్తే మంచిది అన్నట్టు తు అదొక సెంటిమెంట్ అన్నమాట అందరికి
ఉ అంటే ఇప్పుడు మీరు మీ ఊర్లోనే ఉంటుందా గుడి వే ఏ ఊరు వెళ్లాలి రా అమ్మమ్మ వాళ్ళింటికి
వె అండి మా ఊర్లోని ఇక్కడ కొంచెం మా ఇంటికి దగ్గరలోని టెంపుల్ ఉంది అన్ అన్మాట టెంపుల్ లో బాగా చేస్తారు అంట శ్రీరామనవమికి అంటే ఒక వన్ వీక్ ముందు నుంచే ఇక్కడ ఏర్ పాట్లు అన్నీ జరుగుతున్నాయనమాట శ్రీరామనవమి అంటే బాగా చే ఇక్కడ బాగా జరుపుకుంటారు అనమాట ఆ పండుగని
అ
ఆ రేపు ఆ మార్నింగ్ ఆర్ లెవెన్ నుంచి అవును మాత్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచి సమయం అని రేపు పన్నెండు గంటలకి కళ్యాణం జరుగు తుంది అండి ఆ అటెండ్ అవ్వాలి అన్ తా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం
ఉ మీకు ఇంట్లో పనులు అన్ని అయ్యాయా షాపింగ్ చేయటం
ఆ అన్ని అయిపోయినాయి షాపింగ్ అది అంతా అయిపోయింది
ఉహు హ
ఉ అంత అయిపోయింది ఇల్లు క్లీనింగ్ అయిపోయింది సరే ప్రొద్దునా లేసి ఆ ఇంట్లో పూజా చేసుకొని రేపు లెవన్ ఆ టైం కి గుడికెళ్ళి కొంచెం రాములు వారి కళ్యాణాన్ని వస్తామం ఎక్కనో భద్రాచలంకి వెళ్ళాలనుకున్నాము కాకపోతే కొంచెం కుదరలేదు అనమాట
ఉహు
ఆ అన్న
అమ్మ ఆ
ఇంకేంటండి ఏంటి విశేషాలు
అంటే మీ దగ్గర ఏమన్నా అని ప్రత్యేకంగా వంటకాలు చాలు పిండి వంటలు చేస్తారు
ఏంటండీ
దేవుడికి నైవేద్యం గా ఒకటే చేస్తారా ఇంకేం చేయ
ద వడపప్పు కూడ అలా చేస్తాము ఒక టూ అవర్స్ ముందు ఆ పెసరపప్పు అంటారు కదా ఆ పెసరపప్పుని నానబెట్టేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి తురుముం పచ్చి కొబ్బరిని తురిమి అందులేక యాడ్ చేసి అది దేవుడికి దాంతో పాటు పానకం పానకం యాస్ యూస్ వల్గ శ్రీర అంటేనే మనకి పానకం అనేది గుర్తుకొస్తుంది ఆ దాంతో పాటు చలి మీ రి అని చెప్తాను కదా మేరి నాగుల చవితికి చేసుకుంటారు మేము ఇటు సైడ్ శ్రీరామ నవమి కూడ ఆ ప్రసా పెడతాం అనమాట దేవుడికి కొంచెం బియ్యం పిండి తీసుకొని దానికి తగ సరిపోయే బెల్లం తురిమి కలిపి కొంచెం ముద్దల చల్లిమిడి అది చే పెడతాం అనమాట దేవుడికి
బానే జరుపుకుంటూన్నారు మీ సైడ్ పండగలు
బా చేసుకుంటమండి మేము ఆ సైడ్ అయితే ఇక్కడ బాగ బా జరుపుకుంటారనమాట శ్రీరామనవమి ఇంకా ప్రతి సంవత్సరం కూడ మేము రాముల వారి కళ్యాణం ఖచ్చితంగా తప్ ప్పకుండా చూస్తాం అన్నమాట ఒకవేళ వెళ్ళలేని ఏదైన టెంపుల్ కి వెళ్ళలేము అన్ అన్నప్పుడు ఆ టీవీ ఆన్ చేసుకొని చూస్తు ఉంటాం అనమాట అల రాములు వారి కళ్యాణం
అ
ఇంకా మీరు ఏ ఎ పండుగ అన్ని పండుగలని బాగ సెలబ్రేట్ చేసుకుంటార అండి ఏది మీకు పెద్ద పండగ అంటే కొన్ని ఉంటాయి కదా ఉగాదియనో అ దాసర ఇలా సంక్రాంతి అని మీకు ఎక్కువ ఇ ష్టం ఏది ఏ పండగకి బాగ చేసుకుం
మేము ఇంట్లో కూడ బాగా అంటున్నా మా ఊర్లో కూడ బాగా చేసుకునేదంటే సంక్రాంతి బ దాని తర్వాత వినాయక చవితి చేస్తారు
ఒకే అండి వినాయకచౌతి వినాయక చవితి అవును బాగా చేసుకుంటారు పెద్ద పండుగ అంటే సంక్రాంతి బాగా త్రీ డేస్ బాగా జరుపుకుంటారు కదా
అవును ఉగాది
మీ వాయిస్ కట్ అవుతుందండి కొంచెం క్లారిటీ గా లేదు బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తుంద అంటే మొన్న ఉగాది ఎలా జరుపుకున్నారు అ ఆ అవున
ఆ ఉగాది ఇక్కడ బా చేసుకున్న ఉగాది ఉగాది అనాగానే మనకి ఉగాది పచ్చడి గుర్ గుర్తొస్తుంది కదా ఉ మొన్న బాగ చేసుకున్నామండి ఇటు సైడ్ మేము ఉగాదికి ఆ మనకి టెంపుల్ కి వెళ్ళి మంచిగా పచ్చడి చేసుకొని ఆ మేము కూడా ఇప్పుడు మా అంటే ఉగాది రోజే మేము షాపింగ్ కూడా చేసేసాము మనకు ఉగాది అవ్వగానే వెంటనే ఇది ఒక వన్ వీక్ అలా వచ్చేస్తుంది కదా శ్రీరామ్ నవమి హ్మ్ సో ఉగాది అప్పుడే మేము శ్రీరామ నవమి కి కూడా షాపింగ్ చేసేసాము అవు రీసన్ మళ్ళీ ఒకసారి ఇల్లంతా అంత క్లీన్ చేసెస్ కొని అ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి అంటే మనకి జన్వరి ఫస్ట్ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు కొత్త సంవత్సర త్సరంగా ఉగాది అయితే మనకి అంటే తెలుగు వాళ్ళం కాబట్టి టి కొత్త సంవత్సరంగా ఉగాది ఆ బా సెలబ్రేట్ చేసుకోవాలి చేసుకున్నాం కూడా అలాగే ఓకే అలా మీర ఎలా చేసుకున్నారండి ఉగాది
మేము కూడా అలానే అంటే తెలుగు వాళ్ళందరి ఉగాదంటేనే ఇంకా ఫస్ట్ సంవత్సరం నూతన సంవత్సరం లాగా
అవునవునవునండి
బానే అనుకుంటారు ఇంకా మేము ఆ రోజు ఆరు అంటే ముందుకే ఆ ఆరు రోజు ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసుకొని మ్మ్ అన్ని బాగా నీటిగా సర్దుకొని ఇంకా ఆ రోజు ఉదయాన్నే లేవడం సూర్యుడు రాకు ముందే లేచి పూజలు చేయడం మళ్ళీ అందరి ఇంట్లో వాళ్ళనళ్ అ కూడా కొత్త బట్టలు వేసుకొని మంచిగా
మేము ఉగాదికి ఉగాది పండగ చేసుకున్నాక నెక్స్ట్ డే ఏం చేస్తామంటే అండి అమ్మవారికి పెద్దమ్మ గుడికి వెళ్ళేసి అక్కడ ఏదైనా మొక్కుబడులు ఉంటాయి కదా అంటే ఎప్పుడైనా మొక్కు ఉంటాము ఇలా జరిగితే మేము ఇలా అని చెప్పేసి కొంతమంది కుళ్ళును గానీ లేకపోతే బలి ఇస్తారు కదా మ్మ్ అలా మేము ఉగాది తర్వాత ఏదైనా మొక్కుబడి అంటే ఈ ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఉగాదికి అమ్మవారికి మొక్కున్నాంనుకో నెక్స్ట్ ఇయర్ అది జరిగిందనుకో ఆ అలా మళ్ళీ ఉగాది తర్వాత నెక్స్ట్ డే ఎల్లి ఆ పెద్దమ్మ గుడికె కెళ్ళి మేము అలా బలిస్తాము ఏదనా కోళ్ళు గాని లేకపోతే ఒక మేకను గాని అమ్మవారికి అలా ఆ సమర్పిస్తాం అనమాట అక్కడ నైవేద్యంగా అలా
ఊమ్
హ్మ్ అలా మేము ఈసారి గూడా రెండు కోళ్ళు తీస్ ఎళ్ళి మేమళ అమ్మవారి దగ్గరికి కెళ్ళి అక్కడ బలి ఇవ్వడం జరిగింది బా చేసుకున్నామండి
అందర్థోస్ జేసుకుంటారా లేదా మీ ఫ్యామిలచ్చ ఏమన్నా జేసుకుంటారా
ఏంటండి
అంటే మీ చుట్టూ మీ బంధువులు గూడా పిలుచుకుంటారా లేదా మీ ఫ్యామిలీతోనే మీరేనా
ఆ లేదండి స అలా మొక్కుబడి ఉంటేగిన కంపల్సరీగా అందరినీ ఇన్వైట్ చేస్ సము ఆ మా రిలేటివ్స్ ని గూడా వాళ్ళని ఇన్వైట్ చేస అందరం బాగా జరుపుకుంటాము లేదు ఊరికే ఏదన్నా మనం చేసుకోలేము కొంచెం ఈది కొంచం అ ప్రాబ్లంగా ఉంది అరె చేసుకోలేము అన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళం ఒక్కటే చేసుకుంటాం అంటే ప్రతి సంవత్సరం పిలవాలనేం లేదు ఎప్పుడన్న ఇలా మొక్కుబడి ఉన్నప్పుడు మనం ఒకరే చేస్ కోకూడదు గదా అసో రిలేటివ్స్ ని పిలిపిచ్చి కొంచెం బాగా చేసుకున్నాం మొన్న అయితే బాగా అందరినీ రిలేటివ్స్ ని ఇన్వైట్ చి బా చేసుకున్నామండి మ్మ్ కొంతమంది ఏంటంటే అందరు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఊర్లో కూడా చేసుకోవాలి కదా పం డగా రాలేరు అనమాట అలాంటప్పుడు మన్ చెప్తాము కాకపోతే కొంతమంది రాలేరు ఆ మేము వాళ్ళు వాళ్ళ సైడు వేరే విధంగా చేసుకుంటారు అన్ని ఊర్లో ఒకే విధంగా చేసుకోరు గదా అవున అలా అనమాట
ఒక్కో గుడికి ఒక్కో సంప్రదాయం
అవునవునవునండి ఉమ్ ఉహ్మ్ ఇంకేంటండి మీరు మీ సైడ్ ఏంటి ఇంకా నెక్స్ట్ ఏంటి ఇప్పుడు శ్రీరానవమి పావ్ అవగానే నెక్స్ట్ పండగ ఏంటి
శ్రీరామనవమి అవగానే అంటే ఇంకా